హలో బాగున్నావా
బావున్నా మీరు బాన్నారా
ఏం చేస్తున్నావు
ఏం చేలేదు తిన్నాను పడుకోను ఉన్నా
ఉమ్ లేదు లేటుగా తింట ఇంట్లో ఉన్నప్పుడు అంతే నేను ఇంకా లేట్ అయిపోత్ తుంది అది కాలేజ్ లోండి టైమ్ టు టైమ్ తినేస్తే అయిపోతున్
ఆ ఇంట్లో మీ మమ్మీ ఎం అనదా తినక పోతే
మామ్ మా అమ్మనే తినదు తెల్సా ఫస్ట్
అను
ఊమ్ మా అమ్మ అయితే చాలా రేరు తెల్సా. ఆఫ్టర్నూన్ అసలు లంచే చేయదు మా అమ్మ.
పొద్దున్నే అందరు కలిసి తింటారా
టైమ్స్ లో ఉంటే ఫస్ట్ నేను మా అక్క తినేస్తాం.
ఊ
డాడీ అమ్మ డాడీ తర్వాత మా అమ్మ తింటుంది.
అవు
ఇంకేమి మధ్య హెల్త్ గురించి చాలా ఆలోచిస్తున్నా నేను అసలు
ఎందుకు సడన్ గా
అంటే లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. స్లీప్ ఫుడ్ అన్నీ మిస్ అయిపోయాయి. అసలు కన్ఫ్యూజన్ లో మిస్ మిస్సింగ్ ఉంది అసలు ఇది.
సేమ్ ప్రాబ్లం నాది కూడ
ఊమ్ అంటే హెల్త్ కేర్ అంటే మనం సీరియస్గా తీసుకోవాలి. కదా కొంచెం హెల్త్ బాగుంటేనే మళ్ళ అన్నీ బాగుంటాయి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. హూ
టైం మళ్ళీ ఏవైనా చూసుకోవచ్చు. మళ్ళీ ఏమైనా చేయొచ్చు మనం
అవును ఆ నిజమే అది కూడా మనీకన్నా హెల్త్ ఇంపార్టెంట్ కదా మెయిన్గా
నా రెగులర్గా ట్రై చేస్తావా
ఎక్సర్సైజ్ అంటూ అవేం లేదు. కానీ స్టార్ట్ చేద్దామ అని అనుకుంటా. కానీ కస్ కన్సిస్టెన్సీ ఉండదునమాట. స్టార్ట్ చేసినా ఒక టూ త్రీ డేస్ అంతే కన్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేను. అనమాట నేను అది.
కూడా అప్పుడు స్టార్టింగ్ లో చేశాను. దాని తర్వాత ఒక అంటే ఫైవ్ డేస్ గాని టూ డేస్ అట్లా చేసాను దాన్ తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ నార్మల్ అయి డింది
ఉహుమ్ అయినా ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం హెల్తీగా తింటే, కొంచెం హెల్తీ ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి మనం కూడా.
జంక్ ఫుడ్ ఈ మధ్య చాలా ఎక్కువయిపోయింది
ఉ అవును అసలు ఫాస్ట్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇంకా కాలేజీ ముందర చెప్పనవసరం లేదు అసలు ఈనది కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది జంక్ ఫుడ్ కి చాల హోటల్స్ అంట చాల కే ఫేస్ అంటా అన్ని పెట్టేసింటారు ఇంకా స్టూడెంట్స్ చానా అట్రాక్ట్ అయి తింటారు దానికి
అంటే అవి ఇన్స్టంట్ గా బాగా టేస్ట్ టిగా ఉంటుంది కానీ మనకి లాంగ్ టర్మ్ లో డామేజ్ విశేస్తాయావి
ఆ అవును నిజమే అదే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్సూమ్ చేస్తే ఎక్కువగా తింటే మన హెల్త్ కే కదా బ్లడ్ ఇంప్రూవ్ అయితుంది బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి మనకే బెటరు
అంటే బ్యాలెన్స్ డైట్ బట్టి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా
ఉ అవును వాటర్ కూడా సరిగ్గా తాగల నువ్వు తాగుతున్నావా వాటరు
ఉ తాగుతున్నా అంటే కొన్ని కాలేజ్ లో ఉంటే కొన్ని కొన్నిసార్లు తక్కువ తాగుతాను అదే ఇంటి దగ్గర ఉంటే బాగ తాగుతాను ఇంకా మా అమ్మ హనీ నిమ్మరసం అవి కల్ టీ తాగిస్త ఉంటున్నావు ఆ అంటే ఎక్కువ వేడి లేపు కుండా మనకి కొంచం కూల్ గా ఉంటుంది
మ్ మా డాడీ అయితే నాకు రోజు చెప్తాడు వాటర్ బాగా తాగమ్మా వాటర్ బాగా తాగమ్మా ఇంకా ఎప్పుడు రంజాన్ లో ఫాస్టింగ్స్ లో కూడా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చెప్ తానే ఉంటాడు మంచిగా తాగు వాటర్ మార్నింగె ఎక్కువగా తాగు లే కుంటే ఇది అయిపోతుంది డిహైడ్రేషన్ అయిపోతుంది కిడ్నీ లో స్టోన్స్ పడిపోతు టాయి వాటర్ ఎక్కువ తాగలా అంట ఉంటాడు
అవును అంటే ఇపు ప్పుడు మన బాడీ లో చాలా సెవెంటీ పర్సెంట్ వరకు వాట్ టుర్రె ఉంటుంది కదా
ఉమ్ ఉమ్ అవును
వాటర్ ఎక్కువ తీసు కోవాలి
నీకు ఒకటి తెలుస నేను ఒక్క గ్లాస్ మార్నింగ్ ఒక గ్లాస్ తాగుతా అంతే ఇంగా అంటే ఇంగా ఈవినింగ్ నైట్ తాగుతా ఇంగ గ్లాస్ అసలు వన్ హాఫ్ లీటర్ కూడా తాగిండడి నేను డేకి వాటర్
నేను ఇంకా ఏదన్నా మా అమ్మకి బాలేదని చెప్పినాను అనుకో ఫస్ట్ మా అమ్మ వాటర్ తాగు అని చెప్తుంది ఏం చెప్పదు
ఉమ్ సేమ్ మా ఇంట్లో కూడా
వాటరు తాగడం వల్ల అంటే మన బాడీలో టెం పరేచర్ని కూడా అది మేనేజ్ చేస్తుంది కదా
ఉమ్ అవును ఇంకా స్లీప్ గురించి చెప్పాలంటే అసలు స్లీప్ చాలా వర్స్ట్ సిచ్యుయేషన్ లో ఉంది అస నిద్రే సరిపోవడం లేదు
ఆ నేను పడుకుంటాను తొందరగా పడుకుందామని కానీ ఫోన్ యూస్ చేయడం వల్ల ఇంకా అది చాలా సేపు లేట్ అయిపోత్ తా ఉంది నైట్ పడుకోవడం కూడా
మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కావాలి కదా మనకి లేక్ కుంటే ఫ్రెష్గా ఫీల్ అవ్వము ఫోర్ ఫైవ్ అవర్స్ పనుకుంటే ఏం ఫ్రెష్నెస్ ఉంటుంది చెప్పు ముఖం మీద
మనం ఏ చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ కూడా రాదు అప్పుడు
ఉమ్ అవున్
మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంటే కదా
హ్మ్ హు అవును ఇంకా వచ్చి స్ట్రెస్ కూడా హెల్త్ మీద ఇంపాక్ట్ చేస్తుంది కదా చనా
హ్మ్ స్లీప్ కూడా అంటే స్ట్రెస్ వ అంటే స్ట్రెస్ వచ్చ ప్పుడు కొంత మందికి నిద్ర నిద్ర అనేది రిలీఫ్ ఇస్తుంది
హ్మ్మ్ హ్మ్ మనమయినా మిల్టే మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటే కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేసాం ఎక్కువ కదా
అవును
ఉమ్
రెగ్యులర్గా చెకప్స్ కూడా చేసుకుంటు ఉండాలి అది కూడా అవసరమే మనకి
అవును త్రీ మంత్స్ కొ సిక్స్ మంత్స్ కొ అట్లా ఎంఆర్ఐ స్కానింగ్ చేపి యల నేను చెప్తాన్న అమ్ అట్లా సిక్స్ మంత్స్ కి అట్లా ఒక హ్యూమన్ బీయింగ్ కనీసం సిక్స్ మంత్స్ కన్నా ఒక్కసారన్నా ఎంఆర్ఐ స్కానింగ్ చేపియ్యాలంట హు ఎందుకు లేని పొని రోగాలు అన్నీ ఉంటాయి అది తెలుసుకొని భయపడేక అంటుంది మా అమ్మ
అ టె అట్లా స్కానింగ్ చేయడం వల్ల మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు ముందే తెలుస్తుంది తుంది కదా దాన్ని బట్టి మనం జాగ్రత్త త్తలు తీసుకోవచ్చు
హ్మ్ ఇంగా హాస్పిిటల్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ అయయి గ ఇంకా చనా టెక్నాలజీ పెరిగింది
ఆ ఆ టెక్నాలజీ వల్ల కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీ అయిపోయియి
ఉమ్ అవును గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి ఇంకా ఎట్లా కొంచెం ఆరోగ్యశ్రీ మీద కొంచెం ఇస్తాంది కానీ ఇంకా అందరికి వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది చాలా ఏరియాస్ లో అసలు ఏం అంతగా హల్త్ పైన్ంత లేదు
ఇంకా రూరల్ ఏరియాస్ అయితే ఫెసిలిటీస్ అనేవే ఉండవు వాళ్ళు ఎక్కడికో పాక్ అక్కడ సిటీస్లల్లోకి వెళ్ళాలా
ఉమ్ ఉమ్ సిట్ టీస్ లో ఉన్నప్పుడు అయితే అసలు వాళ్ళు విలేజర్స్ అంతా అఫోర్డ్ చేయలేరనమాట అంతంత పెద్ద కాస్ట్గా ఉంటావంతా
అవును
ఉమ్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఉంటే మా అందరికి బెనిఫిట్గా ఉంటుంది కదా
అవునాప్పుడు అందరూ అంటే కొంతమంది డబ్బుల కోసంమని మెట్ కూడా చేయించుకోకుండా అట్లే ఉంటారు వాల కోసం కొంచెం బెనిఫిట్ గా ఏదన్నా ఉంటే బాగుంటుంది
ఇంకా మనం డైలీ స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తే చాల అనమాట ఏమైనా కొన్ని కొన్ని అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్లో
ఆ అదే అంటే రోజు నడవడం కానీ హెల్త్ ఫుడ్ హెల్త్ ఫుడ్ తీసుకోవాల సరిగ్గా నిద్రపోతా ఉంటే మన బాడీ కొంచెం అంటే స్లీప్ ఉన్నప్పుడు హెల్త్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది
ఆ అవును ఇంకాచ్చ ఇ ఇవే కా ఉ కొంచెం ఫోన్ చెస్ సది స్క్రీన్ టైం తగ్గించాలి మనం ఫోన్ లో
అే బాడీ కూడా రెస్ట్ ఇవ్వాలా
ఉమ్. ఒకోక్క సార్ అనిపిస్తుంది, రేపటి నుంచి స్కూ. స్టార్ట్ చేస్తా అని, కానీ అది ఎట్లీ ఎన్ని రేపులు అయిపోయినాయో అట్లా.
ఆ స్టార్ట్ చేద్దామని అనుకుంటాము. కానీ స్టార్ట్ చేసింద్. తర్వాత గూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం.
హుమ్మ్. హుమ్మ్ అవును. అయినా చిన్న చిన్న స్టెప్స్ కదా పెద్ద స. సక్సెస్ని ఇస్తాయి కదా.
అవును.
కి వెళ్దాం అని అనుకుంటాన్నా.
అవున్. కూడా జాయిన్ అవుతా, నీతో పాటు.
సరే మీ పీజీ నుంచి, మా ఇంటి వరకు ఓచ్చేయి నేను. మళ్ళా మా ఇంటి దగ్గర్ నుంచి. మీ పీజీ వరకు వదిలేస్తా నేను, మళ్ళ మీ పీజీ నుంచి నేను మా ఇంటి వరకు ఓచ్చు. ఏ నేన్ ఒకదాన్నే చేసా.
. నువ్ బైక్ లో వచ్చేయి, నేన్ నీక్. ఇక్కడ నుంచి మళ్ళా మీ పీజీ, ఆ మీ ఇంటి దగ్గర్ పోయి మళ్ళ ఇక్కడికి ఓద్దాము.
ఉమ్ సరే అయితే, ఇంగా హెల్తీ లైఫ్ స్టార్ట్ చేద్దాం గాదా, ఎట్లో గట్లా. చిన్న, చిన్న స్టెప్స్ అన్నా.
చేద్దాం.
సరే అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండు, వాటర్ తాగుత ఉండు మంచిగా.
ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదా, ఫ్రూట్స్ తెచ్చుకొని తింటా ఉండు, నువ్వు కూడా.
సరే అయితే.
ఉమ్ సరే.
ఉమ్ సరే బాయ్.
బాయ్.